ఆ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు.
వాట్ ఆర్ యు డూయింగ్.
నథింగ్ అండి.
ఈటింగ్ అయిందా అండి.
కంప్లీట్ అండి. హ్మ్మ్ మీరండి.
ఇంకా గాలేదండి.
కాలేదా ఎందండి ఇంతా లేట్.
మేము లేట్గానే తింటాంమండి రోజు నైన్ ఓ క్లాక్.
నైన్ అవుతారా.
ఇయా ఫైదర్ అండి.
నా అంతా లేట్ గా తిటారా అయితే సెవన్ సెవెన్ తర్టీ వరకు కంప్లీట్ అవుతది మా.
మా సార్ ఓచ్చేసరికి కొంచెం లేట్ అయితది గదా, ఇగా పిల్లలు దినీ పడుకుంటారారండి. మా సార్ ఓచ్చాక మేము తింటామండి.
హుమ్మ్ హు, ఉమ్ ఉమ్ ఏం కర్రీ చేసినావ్
సర్లే ఇవాళ వంకాయండి.
వంకాయ్
ఆ వంకాయ్ ఫ్రై అండి.
వంకాయ్ ఫ్రై ఆ
ఉమ్
ఉమ్
ఏవన్నా స్నాక్స్ గిట్ల చేసారా అండి, మీకు వర్షం బడుతుందా.
ఆ పడుతుందండి, స్నాక్స్ చేసాను.
ఏ స్నాక్ చేసారండి.
పకోడీ చేశానండి.
అవునా నేను కూడా చేసామండి.
ఏంటిదండి.
అదే పాప్కార్న్స్ వేయించనండి వేడి, వేడిగా.
ఉమ్ బావుంటాయి పాప్కార్న్.
ఆ ఇక్కడ మాకు రెడీమేడ్గా దొరుకుతుదండి, మన దేశవాళి.
పనా
ఆ ఊర్లల్లో అమ్ముతారండి కంకులు.
ఆ అండి
పండిచ్చీ అమ్ముతరా అంటున్న.
ఆ వేరే వాళ్ళు పండిస్తే, అమ్ముతే కొన్నామండి డెబ్బై రూపాయలక్ కిల.
అవునా, ఊర్లో చేన్లు ఎస్తారు గదా.
ఆ మా ఇన్ మాకు లేదండి చేను, వేరే వాళ్ళు ఎస్తే అమ్ముతుంటే కొన్నామ్ అండి ఊళ్ళో.
ఓకే
చాలా బాగున్నాయండి, కొన్న వాటికంటే రుచికరంగా ఉన్నాయి.
ఉమ్ కొన్నాయంటే అన్ దాంట్లో ఆయిల్, సాల్ట్ పసుపు ఏసీ ఆల్రెడీ వస్తుంది కదండీ, అవి కొంచెం స్మెల్ లాగా వస్తాయి గదా.
అవును ముక్క, ముక్క వాసనా వస్తాదండి, నూనె పసుపు ఏషి వస్తది కాబట్టి.
అవునండి, అంత మంచిగా అనిపిస్త్ లేవండి షాప్ లై, ఇట్లా బయట తీసుకున్నాయే బాగుంటాయి.
అన్నీ ఒక్కటి లేకుంటే అన్నీ ఏగుతాన్నాయండి నూల పోసి ఎంపితే.
ఆ మంచి గోస్తాయండి అట్లయితే. పండించినాయి కదా మంచిగానే ఉంటాయండి, షాపులల్లో చాలా రోజులు తెచ్చి పెడతారు కాబట్ ట్టి కొంచెం ఏగుతాయి, కొంచెం స్మెల్ గుడా ఓస్తాయండి. ఉమ్మ్ అలా ఎక్కువ ఇంకా అండి మీకు ఏ హీరో అంటే ఇష్టమండి.
ఆ అండి
మీకు ఏ హీరో అంటే ఇష్టమండి ఎక్కువ.
అర్ధంగాలేదండి.
హీరో సినిమాలల్లా
హీరో అంటూ మహేష్ బాబు అండి
ఆఆ
మహేష్ బాబు
మహేష్ బాబు మూవీస్ బాగుంటాయి కదా
అవునండి
చూసారా మూవీసు
ఆ చూసమండి
అ మూవీస్ ఇప్పటికన్నా అప్పుడు బాగా వచ్చేదండి వెనకట మంచిగా ఉండేదండి మూవీస్
అవునండి వెనుకట అర్ధం మీనింగ్ తోటి వచ్చేది సాంగ్స్ అయినా మూవీ అయినా స్టోరీ అయినా బాగుంటది మీనింగ్
ఆ ఆ ఇప్పుడు ఈ జనరేషన్ లో మూవీస్ చాలా బాగా ఉన్ లేవండి అట్లా యావరేజ్ ఉంటున్నాయి
అప్పుడు మూ వీసు ఎక్కువ అన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా బంధాలకు తగ్గట్టుగా పరిస్థితిని బట్టి సెంటిమెంట్స్ ఎప్పుడు ఎట్ల ఉండాలి ఏ కష్టం చేయాలి డబ్బి విలువ మనుషుల విలువ
ఆ
ఇచ్చేటట్టుగా తీసేది పాటలైనా అర్ధం తోటి కూడిన
అవునండి ఇప్పుడు అట్లా లేవాన్ని
చాలా వరకు అంతా చెడిపోతాన్లు లోకం
మ్మ్
టెక్నాలజీ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటాలు కానీ ఎంత ఎంత డెవలప్ ఉందో దాని వల్ల అంత లాస్ కూడా ఉందండి
ఉ అవునండి
ఒకప్పుడు ఇంతగానం ఉన్నాయండి మొబైల్స్ అసలు సేల్ అంటేగా తెలియదు అలాంటివి ఇప్పుడు సెల్లు లేని ఇల్లు లేదు సెల్లులు పిల్లలు లేరు
అంతే అండి
అట్లా తయారై
అవునండి అప్పుడైతే అసలు ఏం లేవు ఫోన్లు టీవీలు ఏం లేక కొంచెం మంచిగా ఉండేదాన్ని ఇప్పుడు అన్ని అన్ని ఆ అన్ని వస్తాన్నయి అన్ని మూవీస్ అన్ని వస్తున్నాయి ఇగ వాళ అందరు చెడిపోతున్నారు
అవునండి ఎలా కొట్టాలి ఎలా చంపాలి ఎలా వదిలేయాలి అన్ని క్రైమ్సు
మ్మ్ అవును ఉమ్ అవునన్న
గంజాయి సప్లాయ్ అని ఇదనీ ఎంతో రకాల పల్లెటూర్లల కూడా గంజాయి నడుస్తాదండి ఒకప్పుడు సిటీల ఇప్పుడు పల్లెటూర్లకి కూడా
అవునండి
చిన్న చిన్న యూత్ పిల్లలంతా చాలా చేస్తలండి వయసుకి సంబంధం లేకుండా ఇత్తాను
ఆ
ఏంటండి నిమాళ్ దీయడం
నా అందరు తెలుసిన ఐపోతున్నారు
అవును
ఉమ్
ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అర్థం అయితాందా అండి అసలు బందాలంటే ఏంటి బాధ్యతలు అంటే వాల్యూ ఏవీ లేవ్
అప్పుడైతే ఎందుకంటే మంచిగా కలిసి ఉండేది అందరు అందరితో
అన్ని ఫ్యామిలీలా అవునండి
అన్ని మంచిగా ఉండది ఇప్పుడు ఏ
ఆరు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేది
ఉమ్ ఆ
ఇప్పుడు అవన్నీ ఉన్నాయా అండి ఏవైనా ఏ బది వాళ్ళి ఏవరు ఫోన్ లో వాళ్ళు టీవీ టీవీ కాక్పోతే సెల్లు
హ్ము్
ఒక పూట బువ్వ లేకుండా ఉంటాళ్ళుమొ సెల్లు లేకుండా ఉండట్లేరండి
లేదనే
బ్యాలెన్స్ అయిపోతే కూడా పిల్లలు బ్యాలెన్స్ ఏపి బ్యాలెన్స్ ఏపి ఎమ్మట కాత్తాండ్రు
ఆ
త్రీ జి, ఫోర్ జి, ఫైవ్ జి, అట ఆన్లిమిటెడ్ అంట నెట్టు అబ్బాబ్బా
అప్పుడు మామూల్గా ఒక టెన్ రుపీస్ రీచార్జ్ ఆ
పదకొండ్రుపాల్ రీచార్జ్ కార్డ్ కొనుకొచ్చుకుంటే దాన్ని గీ ఈ నెంబర్ బడి ఏసేది ఫోన్ లో బాలెన్స్
అట్లాంటి లేదు ఫోన్ లోనే బాలెన్స్
మరి ఎంతా ఉమ్ బాగా మారిపోయింది అసల్
జనరేషన్ అంతా మారిపోతుంది, పిల్లల్ పెరిగే కొద్ది జనరేషన్ అన్నీ మారిపోతున్నాయి
సె
ఉమ్ అప్పుడు అప్పట్లో అప్పట్లాగ ఏం లేరండి కొంచెం చె
ఒకప్పు ఫోన్ ఒక్క ఇంటికి ఒక్కలకే ఉండేదండి ఫోన్
ఉమ్ అవును ఉమ్
అలాంటిది ఇప్పుడు చూడండి ఇల్లు లేన్ ఫోన్ లేని ఇల్లంట్ టు లేదండి ఏది లేకున్నా ఫోన్ అయితే కంపల్సరీ ఉంట
ఒక్క ఇం ఇంటికి రెండు మూడు ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఆ
మళ్ళా అదే ట సెల్లు ఫోర్ జీ అయితేనే
అప్పుడు డబ్బా ఫోను ఒక్క ఇంటి ఒక్కటి ఉండేది ఇప్పుడు ఒక్కరికి ఉండేది ఆ
డైరెక్ట్ ఫోన్ కూడా చెయ్యకపోయేది మెయిన్ బాలెన్స్ అని
ఇప్పుడు ఫోన్స్ మంచిగా బయట కాయిన్ చేసి మాట్లాడేది
మళ్ళీ కాయిన్స్ బాక్స్ కూడా బాగుండేదండి ఊళ్లో
అంటే ఆయనకీ వచేసి మాట్లాడు
అసలు చూద్దాంమని ఇప్పుడు కనపడతుందండి ఆ బాక్సే కనపడట్లేదు
అసలు ల్యాన్డ్ కూడా కనిపించడం లేదు అండి పో ఆ బాక్స్ పూరు మాచిపోయారు
అవును తెలవు లేయికుంట ఉన్నవళ నంబర్స్ ఇస్తే ఇక వాళ్ళ ఫోన్ చేస్తే చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లుంటా
ఉమ్ ఇప్పుడు ఆ ఫోన్ ఎవరిబడితే వాళ్ళక ఉంటుంది రీఛార్జ్ ఉంటుంది చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు అప్పుడు కాలమే బావ్వుంది ఇప్పుడు అంత బాలలేదు
రోగాలు లేవు కలుషితం లేదు ఫుడ్ కూడా ఇప్పుడు కలుషితం పెరిగింది టెక్నాలజీ పెరిగింది రోగాలు పెరిగింది తీరొక్క రగం తీరొక్క కథ
ఉమ్ ఏ టైమ్ లో ఏ టైమ్ లో ఎట్లా వస్తున్నాయి ఎవరికి ఆ ఆ
ఏజ్ కి సంబంధం లేకుండా వస్తాను రోగాలు ఈ రోజుల్లో
చెటింద తెలుసులేవి ఇప్పుడే మంచిగా ఉన్నా అన్నారు అప్పటికే ఏద ఒకటి
అవునవును
హలోంది
అవునండి
ఉ నిన్న మంచిగా ఉన్న ఈరోజు అసలు మంచిగా ఉన్ననే ఉండదు
అవునండి మా ఊలో కూడా వెలా ఎండే వేడికి తట్టుకోలేక ఒక అమెజ చనిపోయిందండి
ఎవరండీ
మా ఊర్లో మా పెద్దమ్మ అ టైకి రావ నర్చమ్మా అని అమె చనిపోయిందండి ఇవాళ మధ్యాహ్నం
మధ్యాహ్నమా
ఇప్పు ఇల్లు మస్తు బీ అన్న రేట్ పకుపోయింది ఏం కదా మనిషి అలవాడది లేవట్లేదు
చూసుకోడానికి ఇవ్వర్లేరా మరి
కోడలు ఉండదండి పొద్దుగాల పాలు అన్నం పెట్టి తనిపించిపోయయిళ్లట మధ్యాహ్నం పెద కొడుకు వాళ్ళ పెదకొడుకు టాటాను పిద కొడుకు చాయ మంచి చదుగుతామ అని అడుదామని పోసి చలిపోయిందటండి ఎట్లా కొడతానేండి ఇన్ని రోజులు బానే బతికిందండి గ్రేట్ అనుకోవాలి ఈ ఎండలకు
ఉ
అవ అట్లాం బా ఇ
ఉ
మస్తు గొరంగా కొట్టింది ఇవాళ ఎండ
ఉ తప్ప ఆమెకి అప్పటికి రాకపోతే పిల్లవకి సాయంత్రం తెలిసేది
ఆ అవునండి
ఉ
ఎలాంటి వాళ్లకు అన్న కన్నా ఇప్పుడు మనం చేస్తాం కానీ మనకైతే మన పిల్లలు చేస్తారనే గ్యారెంటీ లేదండి
ఎం లేదండి
మా ఎంత పాపపు కాాలమైపోయిందసలు
మ్ ఎంతమంది పిల్లలు
అమె కాండి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అండి
మ్ హు మ్ దానమైదా ఇగ రేపైతది
ఇగ రేపేనండి చీకట్ల ఎట్ల చేస్తారు చుట్టలు రావాలే కదా
మ్ మ్
బాస్లెట్టి బాక్స్ లో పెట్టారండి
మ్
ఇగ రేపు
మ్ సరే సరే అండి మరి
సరే అండి